హలో
హలో
ఏం చేస్తున్నావు
ఆ నేను సినిమా చూస్తున్నాను నువ్వు ఏం చూస్తున్నావు
నేను ఊరికే ఉన్నాను ఏ సినిమా చూస్తాన్నవ్
నేను అరస్త సినిమా చూస్తున్నాను
ఆ రఫ్తా సినిమానా
ఆ
బాగుంటుందని విన్నాను అది మరి ఎలా ఉంది చెప్పగలవా
ఆ చెప్తా అది చానా బాగుంటుంది ఇప్పుడు అందరు అదే చూస్ స్తున్నారు ఆ దీంట్లో ఏమని చెప్తే ఒక ధనిక అబ్బాయి ఉంటాడు అతని పేరు అతీష్ చిన్నప్పుడు అతని కుటుంబానికి కొంతమంది వల్ల చా నా అన్యాయం జరుగుతుంది అందుకే అతను పెద్దయ్యాక వాళ్ళపై ప్రతీకారం తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు
అవునా
తర్వాత ఆ అన్యాయం చేసిన కుటుంబంలో ఒక అమ్మాయిని ఆ ఆ పెళ్లి చేసుకుంటడు వాడు ఆమె పేరు మేర్జాను ఆమె చాలా మంచిది అమాయకంగా ఉంటుంది చానా బాగుంటుంది చూడ్డానికి అందుకే వాడు ఇష్టపడి పెళ్లి చేసుకుంటడు మళ్ళా అతీష్ తన ప్రతీకారం కోసం ఒక ప్లాన్ చేస్తాడు ఆమె మెడిజన్ ఉంటది కదా ఆమెను నూట ఎనభై ఏడు రోజులు తనతో పెళ్లి చేసు కోవాలని ఒక ఒప్పందం పెట్టుకుంటాడు మొదట ఆ పెళ్లి ప్రేమ కోసం కాదు ప్రతీకారం కోసం అని మాత్రమే ఉం టుంది కానీ ఆమె మొదట మెరుజాన్ని ఇష్టపడడు మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఇష్టపడు తాడు పోను పోను పోను ఆ అమ్మాయి మీద వాడికి ఇష్టం కలుగుతుంది ఆ కానీ రోజులు గడుస్తూ ఉండగా వాళ్ళు డు ఒకరినీకొకరు బాగా తెలుసుకుంటారు అలా అలా ద్వేషంగా ఉన్న వాళ్ళ ఇద్దరి ప్రేమ్ వాళ్ళ ఇద్దరి మనుసులు ప్రేమగా మారుతుంది కానీ వారి జీవితం ఇంకా చాలా సమస్యలు వస్తాయి కుటుంబ రహస్య రహస్యాలు పాత శత్రువులు గొడవలు ఇలా చనా ఉంటాయి కానీ వాళ్ళు ఆ అవును కానీ అన్నీ దాటుకొని వాళ్ళు ఆల్లా ప్రేమని గెలిపించుకుంటారు ఇంగ నేనైతే ఇంతవరకు చూసిన దీన్ని ది ఈ మూవీ ఇంగ కొంచె చు ముంది దీన్లో తెలుసుకోవాలి
బాగుందా అది అంత స్టోరీ
ఆ చానా బావుంది కానీ ఎంత ఇంట్రెస్ట్ వస్తందంటే చూడ్డానికి బ్బ సూపర్ ఉంది ఇలాంటి మూవీ ఇంకొకటి ఉండదు అని అనుకుంటున్నాను అంతే
ఆ నేను కూడా చూడాలి అయితే ఇంకా నువ్వు దాంతో ఉన్న విశేషాలు చెప్తావా
ఆ దాంట్లో ఏం జరుగుతుందంటే వాడు పెళ్లి చేసుకుంటాడు కదా అమ్మాయిని అమ్మాయికి ఇష్ ష్టం ఉండదు కానీ వాడు కండిషన్ పెట్టింటాడు ముందు చేసుకోకూడద అనుకుంటాడు మళ్ళా ఆ అమ్మాయి వాడ్ని ఒక రోజు షూట్ చేసి ఉంటది అమ్మాయికి దానికి రివెంజ్ తీసుకోవాలని ఆమెకి ఆమె చేసిన పనికి ఆమె చెల్ ల్ మూల్యం చెల్లించాలని వాడు ఏం చేస్తాడు పోలీసులకి సరండర్ చేయకుండా వాళ అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు అంటే పెళ్లి చేసుకొని టార్చర్ చూపిద్దామని పెళ్లి చేసుక్ కొంటడు సరెండర్ చేయకుండ
అవునా అట్లా ఎట్లా టార్చర్ చేస్తే
అంటే ఇంగ మ్యారేజ్ చేసుకొని అంటే ఈ పనులు చెయ్ ఆ పనులు చేయ్యాలి నువ్వు వీళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడకూడదు అంటే ముందు అమ్మాయికి ఒకరితో ఆ చానా కండిక్షన్ పెట్టింటాడు ముందు అమ్మాయికి ఒకరితో పెళ్ళ అయ్యి పెళ్ళయితా ఉంటది వీడు అప్పుడు ఆ పెళ్లిని ఆపేస్తాడు ఆపేసి ఆ ఆ అమ్మాయిని తీసుకొని పోతాడు చేయి పట్టుకొని అప్పుడు ఈమె ఎంత చెప్తున్న వినడు అసలు పిల్ల ఇంగ తీసుకొని పోయి మళ్ళా రిటన్ రిడ్ రిటర్న్ తీసుకు మా సవర్ ఇంటికి వాళ్ళ డాడీ దగ్గరకి తీసుకొని వస్తాడు మళ్ళీ వాళ్ళ డాడీకి ఒక ఆఫర్ ఇస్తాడు ఆ అబ్బాయి
ఏమని ఆఫరిస్తాడు
ఏమి ఇస్తాడంటే ఇలా మీకు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటది
ఓకే ఫైనాన్షియల్ ప్రాబ్లం
హ్మ్ అవన్నీ ఇంగ ఎలా సాల్వ్ చేయాలంటే హీరో వాడు చెప్తాడు నేను చెప్పిన కండిషన్లు ఒప్పుకుంటే ను మీ మనీ ఏమేమ్ ఉన్నాయో అన్నీ సాల్వ్ చేస్తా అని చెప్తాడు
ఓ
అప్పుడు వీడు రెండు కండిషన్లు ఇస్తారు ఏమంటే ఒకటి మీ మ్యాన్స్ ఎనంటే ఇల్లు మొత్తము మీ ఆఫీస్ మొత్తం వన్ ఎయిటీ సెవెన్ దానికి నేనే రాజుని నేనే అన్ని పరిపాలిస్తా మీరు దానికి ఏం చేయకూడదు అంటాడు
అన్ని కండిషన్స్ పెడతాడా
అదు అదకు కండిషన్ పెడతాడు పెట్టి ఇంగ సర్లే ఒప్పుకొ ఆ ఆలోచిస్తా ఉంటాడు అప్పుడు సంబరపడిపోగాకు ఇది ఒక్కటే గాదు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అంటాడు ప్లస్ అగ్రిమెంట్ అయిపోయే వరకు ఆ నేను నీ కుర్తురుని పెళ్లిిచేసుకుంటా అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత డివోర్స్ ఇచ్చేస్తా అంటాడు
అలా చెప్పేదా
ఉమ్ అలా చెప్పి వెళ్ళిపోతారాడు మళ్ళా వాళ్ళు ఆలోచించుకుంటా ఉంటారు ఆ ఒప్పుకోవాలా ఒప్పుకోల ఒప్పుకోలా వద్దా అని వాళ్ళ వైఫ్ చెప్తది ఏముంది మ వన్ ఎయిటీ సెవన్ డేసే కదా అది వన్ ఎయిటీ సెవన్ కడిచిపోతే మళ్ళా మనైల్ ఇల్లు మనకే వస్తది మన ఆఫీస్ మనకే వస్తుంది ఇంగ డబ్బులు ఇట్లా వాళ్ళ వాళ్ళు పెట్టతడు మన వాళ్ళ హక్కులు వాళ్ళగెవొస్ చని ఒప్పుకోమంటది వాళ్ళ కూతురొప్పుకోదు ఇ నేను మీకు తోలుబొమ్మలట్లా కనిపిస్తున్నానా ఎవరు ఎందుకంటే వాళ్ళు డబ్బు కోసం నన్ను ఇచ్చేస్తారా అంటే అలా అమ్మక ఆమెకన్విన్స్ చేస్తా ఉంట ది ఇలా కాదు పిల్లా ఎలా అని అళ్ళలా ఒప్పుకుంటారు వాళ్ళు వాళ్ళ ఆ పిల్ వాళ్ళ ఫ్యామిలీ కోసం తను ఒప్పుకుంటుంది
మొత్తానికి ఆ మూ సినిమా అనేది చాలా బాగుంది కదా అ
ఉమ్ చానా బాగుంది ఆశ్చర్యంగా ఉంటది మనకు ఎన్నో అద్భుతాలు చూడొచ్చు దాంట్లో మనం
ఇంకా
దాంట్లో చానా ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే హీరోయిన్ అనేది గతం గతంలో హీరో హీరో ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ అది అమ్మాయి తెలీదు అబ్బాయి తెలుసు తన ఫ్రెండ్ తన అని అందుకే వాడు ప్లాన్ గా పెళ్లి చేసుకుంటాడా అమ్మా మై
అవునా చిన్న నా టి ఫ్రెండ్ కదా ఓ చిన్ననాటి స్నేహితురాలా
అవును అందుకే వాడు ఆ రివేంజీ పేరు పెట్టు కొని వాడు అంటే వాళ్ళ ఫ్యామిలీని ఏమన చేయొచ్చు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం చేయ లేరు గదా ఎవరని ప్లాన్ గా పెళ్లి చేసుకున్నాడాడు
అలా ప్లాన్ చేసిండాడ మన హీరో
ఉమ్
ఉమ్
నువ్వేమి చూడలేదా పొద్దున్న నుంచి
నేను ఒక సినిమా చూసా అనమాట
ఆహా ఏం సినిమాది
ఆ సినిమా పేరొచ్చేసి కపుల్ ఫ్రెండ్లీ అనమాట అందులో
ఉమ్
హీరోయిన్ వచ్చేసి ఒక మంచి క్యారెక్టర్ హీరో వచ్చేసి కొద్దిగా మిడిల్ క్లాస్ సు అంటే బీటెక్ లో తను అన్ఎంప్లాయమెంట్ అనమాట
ఊహు
ఉద్ నిరుద్యోగి ఇంకా వాడి ఇంగ జాబు రాదు అలాంటి సమయంలో హీరోయిన్ హెల్ప్ చేస్తుంది
ఓకే
ఇంగ వాళ్ళిద్దురు ఒక రూమ్ లో ఇంకా రెండు కట్టలా కా ఒక రూమ్ లో ఉంటారు
అవునా
ఆ అప్పుడు వచ్చేసి ఇంకా అప్పుడు ఆ హీరోయిన్ హెల్ప్ చేస్తుంది హీరోకి ఆ ఏం హెల్ప్ చేస్తదంటే వాడికి జాబు ఇప్పిస్తుంది ఇంగ మొత్తానికి వాడు బాగా సెటిల్ అయిపో తాడు
ఏం జాబ్ ఇప్పిస్తుంది తను
ఆమె ఒక జాబ్ ఎలా అంటే ఇనా వుడ్ వర్కింగ్ అట్లా ఇంట్లో చేస్ తది కదా మన
అవునవును
అలాగా ఒకటి ఇప్పిస్తుంది బాగా మంచిగా సెటిల్ అయితాడు అప్పుడు వాళ్ళిద్దురు ప్రేమించుకుంటారు ఇంకా పెళ్ళి చేసుకుందాము అని అనుకుంటుంటే హీరో వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు ఆ ప్రజెంట్కి ఎందుకంటే గిన వాళ్ళ నాన్న హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంకో సంబంధం తెచ్చింటారు ఆమెకి
ఆహా
అందుకనేసి ఒప్పుకోరను నుమాట ఇంకా అందుకు ఆ ఇంట్లో ప్రెజర్ వల్ల ఆమెకు బాలేకోకుండా అయిపోతుంది
ఓకే
ఇలాంటి అంటే గిన ఇంకా ఆమె కొన్ని రోజులు ఉంటే గిన అందరినీ మర్చిపో తుంది అన్నమాట
ఆహా ఎందుకు ఆ వ్యాధి వచ్చింది తనకు
ఆ వ్యాధి ఎందుకు వచ్చిందంటే ఎక్కువ ఇంట్లో టెన్షన్స్ వల్ల ప్రెస్సర్స్ చేయడం వల్ల హీరోయిన్ కి అలాంటి పరిస్థితి వస్తుంది ఇంక అందుకనేసి హీరో చానా బాధపడిపోయి ఇంకా ఉన్నన్ని రోజులన్నా ఆమెను మంచిగా బయట గీ కొన్ని రోజులు తిప్పుతారు ఆ తర్వాత ఆమె గతాన్ని ఆ అంతా మర్చిపోతుంది హీరోని అంతా మర్చిపోతుంది వాళ్ళ తల్లితండ్రుల్ని అందరినీ మర్చిపోయి ఇంకా చనిపోతుందన్నమాట
ఎలా చనిపోతుంది
అంటే ఆమెకి అలాంటి డిసీజ్ వచ్చింటుంది అప్పుడు క దాని నుంచి ఆ సినిమా నుంచి ఏం నేర్చుకున్నామంటే ఉన్నన్ని రోజులు బాగా సంతోషంగా ఉండల్ల అలాగే ఎంతో కేర్ఫుల్ గా అందరినీ చూసుకోవాలా అని అర్థం
హ్మ్ హు చానా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే మూవీ అది
ఆ మంచి గదే మంచి మెసేజ్ ఇచ్చే మూవీ అందుకు అది చాలా బాగుంటుంది
తడు
హీరోనా ఇంకా లాస్ట్ కి తన వర్క్ తను చేసుకుంటాడు అంతే ఇంకా నెక్స్ట్ చెప్పిరు
హీరోయిన్ని మర్చిపోతాడా
పోడు ఇంగట్లే పెళ్లి చేసుకోకుండా ఉంటాడు
ఎ మ్యాప్ రాది
సరే మడి
ఉమ్ సరే ఉంటాను తిన్నావా ఉమ్ సరే ఆ తిన్నాను శుభరాత్రి
ఆ సరి సెలవు